హలో
హలో ఆ చెప్పండి చెప్పండి నమస్కారం నావయసు వస్తాంది
అవును వస్తుంది వస్తుంది తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం మస్త్ తిన్నా చికెన్ లెగ్ పీస్
అవునా కొంచెం గట్టిగా మాట్లాడండి కదా
సరే సరే
ఆ
చికెన్ లెగ్ పీస్ నా చికెన్ లెగ్ పీస్
అవునా ఇప్పుడు వెదర్ ఎట్లుంది మీ దగ్గరా
మస్త్ గాలి ఏస్తాంది కొంచెం కొంచెం వర్షం మతాంది లైట్ లైట్
తలేదుగానీ ఫుల్ గాలి ఏస్తుంది నేను బయటనే కూర్చ్
మస్త్ పండుకోవాలె కూలరేసుకొని మస్తు నిద్రొస్ మస్తు ఒసారి నిద్రపోతే కరెంట్ పోతే ఏంది కబ పోతే
ఏమో నాక్ కరెంట్ లేకపోతే నాకు నిద్ర రాదండి
ఆ ఆ
అవును
ఇంకా అది స్టోరీస్ చూసినవా
ఇంకా అవి స్టోరీస్ రాలే అండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ రాలే ఇంకా సిక్స్ ఎపి ఎపిసోడ్ వరకే వచ్చింది మంచిగున్నయ్ అవి
చెప్పు
నేన్ స్టోరీ చెప్తే మీకు అది అర్థం కాదు మీరు ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తున్నారు
నువ్ ఏం చెప్పినవ్ నా దగ్గర కరంటే పోయింది
హవునా కరెంట్ పోతది కదా అండి నేన్ చెప్పినా కదా ఇప్పుడు గాలి వస్తే కరెంట్ పోత దని ఇక్కడ గుడా పోయింది అప్పుడు అట్లనే పోయిన్రో అమ్మ ఇక్కడా ఏమైందం టే అది ఉంటరు గదా వాళ్ళకి నడవ రాకపోతే వాళ్ళకి బండీలు ఇస్తరు గదా
ఆ
ఆ బైక్ లాగానే మార్నింగ్ గుడా ఇద్దరు ఎట్లా స్పీడ్ గా ఇట్లా పోతున్నారు బైక్
ఒక్సారి ఆగుని వాయిసు వస్తలేదు ఒక్సారి ఆగండి
ఆ సరే ఇప్పుడస్తుందా హలో అలో హలో
హలో ఆ వస్ వస్తంది వాయిస్
ఆ అస్తుంది
మ్ అది కరెంట్ పోయింది కదా ఆ ఇది కరెంట్ పోతే అది వయ్ వాయిస్ వైఫై వా ఆఫ్ అయింది
హ వైఫై ఉందా మీ ఇంట్లో
ఆ ఉంది కదా
హహవునా
ఆ అందుకే కొంచెం వయిస్ అట్ల అయింది. ఫోన్ తో కనెక్ట్ చేసిన
మా ఇగ అయితే ఏమైంది మార్నింగ్, అది వాళ్ళకి బండి ఇస్తడు కదండి నడవ రాక కపోతే ఇస్తరు కదా కాళ్ళు మంచిగా లేకపోతే నడవడాకపోతే అయితే పొద్దున అట్లా స్పీడ్ గా వెళ్తున్నారు, బైక్ బైక్ బైక్ లో ఎట్ల ఎళ్తారు అట్లా స్పీడ్ గా ఎల్ తున్నారు అయితే ఎప్పుడు గుడ నేను ఇక్కడే నిల్చొనే ఉన్న అంటే లోపలే ఉన్న ఇంట్లో, నేను చూస్తున్నా అయిత్ తే ఆ డోర్ దగ్గర నుంచి ఇట్లా స్పీడ్ గా పోతున్నరు, అయితే మమ్మి చూసి నవ్వు తాంది అనేది ఏంటిది అని
ఆ
ఆ ఇంకా మా ఇంట్ టి దగ్గర ఒక ఆంటీ వాళ్ళు ఉంటరు, వాళ్ళు వేరే ఊర్లో ఉంటరు అయితే ప్పుడు మ మార్నింగ్ వచ్చిరు వాళ్ళు, ఇప్పుడే ఎళ్తున్నరు, ఇప్పుడు ఇంత గాలి అస్తుంది, ఎట్ల ఎళ్తరో ఏమో వేరే ఊరికే ఎళ్లాలి వాళ్ళు.
అవును, ఏమో ఉరికిపోతాండు ఏమో ఎక్కడైనా పోతాండో నీకు తెలుసు
ఆ వాళ్ళు ఇంటికెళ్తున్నరు గద, ఇంటి నుంచి వచ్చినా ఇంటికి వెళ్తుంది ఆ
ఎక్కడైనా వేరే దగ్గర గుడ పోవచ్చు.
కాదండి వాళ్ళ ఇంకొక అక్క ఉంటది వాళ్ళ అక్క, అంటే ఆంటీ పెద్ద అంటీ ఆమె మే నిల్చొని బయట బాయ్ బాయ్ అని చెప్పింది, ఇంకా ఇంకా వేరే ఆమెతోటి మాట్లాడుతుంది, నేనప్పుడే బయటికి వెళ్ళిన అయితే ఆంటి ఎందుకు బయటకు ఉంది అని చూసిన చూస్తే మమ్మీ చెప్పింది, ఇప్పుడే ఆమె ఎళ్ళింది కదా అయితే ఉంది అని
ఎట్లా ఉంది మొత్తం స్టోరీ?
ఆ నేను సగం చూసి చెప్ప, జడ్జ్ చేయ్యండి మొత్ మొత్తం చూసినంకనే జడ్జ్ చేస్తా, నాకు అలవాటు లేదు అది సగం స్టోరీ లో మొత్తం అని అందరి తోటి అడుగుతా అడుగి మళ్ళీ తెలుసుకుంటా నేను ఆ అది కే సీ ఆర్ ది డైలాగ్ ఉంది గదా, నువ్వు గోక్కున్నా గోక్కో పోయినా నేను నిన్ను గోకుంట. ఆ అట్లా
ఇంకొకటి అది ప్చ్ కే సీ ఆర్ ఎక్కడైనా మీటింగ్ కి పోతే మీటింగ్ కి ఓస్తే
ఆ
ఒకరు అడుగుతడు ఇట్లా కావాల్ ఇట్లా రిజర్వేషన్ కావాలి అని ఏమో, బయటో బయటో తుమ్ బయటో బోళ్తా
అవునా
ఆ
ఇంకా అది కే సీ ఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నా రావాలి అంటే కత్తి వాడి చేతుల ఇచ్చి యుద్ధం నాక్ చేయమంటే ఎట్లా? ఆ ఇది డైలాగ్ ఐతే ఏం ఫేమస్ అయింది తెల్స్ ఆ ఇది డైలాగ్ అని చెప్పిండు రియల్ గానే చెప్పిండు ఆ ఎందుకే అది కే సీ సి ఆర్ ఆ కట్ తి వాణి చేతుల ఇచ్చి యుద్ధం నాకు చేయమంటే ఎట్లా? అంటే రేవంత్ కి కీ రేవంత్ అన్నగార్ని గెలిపిచ్చిరు గదా ఆయనక్ గెల్ పిచ్చినంక నాకు పిలిస్తే నే ఎట్లా రావాలి అని అట్ల చెప్పినట్టిగా వర్షమే ఒస్తుంది బయట కూర్చుందామంటే ఇంకా చెప్పండి గదా
అ చెప్పండి కరెంట్ పోయింది
అవును ఇక్కడ గూడా పోయిందిగ అప్పుడే నేన్ చెప్పినా ఇట్ల బొయింది కరెంట్ ఇగ మండే నుంచి స్కూల్స్ స్టార్ట్ అండీ పిల్లలు ఎట్ల చేస్తరో ఏమే
మా పాప గుడా ఉంది ఆమె అయితే ఎట్లా గుంజుకొని తీసుకెళ్ళాలి ఆమేని అయితే నేనూ ఫస్ట్ డే ఆమె ఫస్ట్ డే ఉండే అండి అయితే నేను ఎల్లినా ఆమె పెట్టడానికీ కాదు తేవడానికి వెళ్ళిన వెళ్తే అక్కడ ఆమె నిల్చోని ఆమె ఏడుస్తుంటే నాకీ మొత్తం హాట్ మొత్తం ఇట్లా మెల్ట్ అయిపోయింది నాకు ఎంత ఏడుపొచ్చింది తెలుసా అమ్మా ఫుల్ ఏడ్స్ నేను గూడ ఆమె తోటి ఆమెకు ఎత్తుకొని ఒచ్చిన నేను మంచిగా అనిపియాలే అండి మీరు గుడా చూస్తే మీకు కూడా అట్లా అనిపిస్తుంది అట్లా అందరు ఉన్నరూ పిల్లలు ఆమె ఇక్కడ ఉండీ కార్నర్ లో నిల్చోని ఇట్ల ఏడుస్తుంది అందరికి చూసి మమ్మీ మమ్మీ అని మొత్తం ఫేస్ రెడ్డ్ అయిపోయింది మా నాకైతే ఎంత ఏడుపొచ్చింది తెల్సా ఫుల్ ఎమోషనల్ అయిపోయిన నేనైతే
ఇంట్లోనే పట్టుకొనీ
కాదండి వాళ్ళు చిన్నగ ఉంటారు వాళ్ళకి ఏం తెలువదు టీచర్స్ ఎట్లా ఉంటారో ఏమో నేను చూసినా కొంద టీచర్స్ ఎట్లా గొడతర్ తెలుసా స్టిక్ పట్టుకొని ఎక్కడ బడితే అక్కడ కొడతారు వాళ్ళకైతే
నేను
అట్లా ఉంటది కొన్ని జగాల పంపియాలంటె గుడా కొంచెం భయం ఉంటది డ
ఉ
కొందరు ఉంటారు టీచర్ చూడరడు చిన్న పిల్లలు ఉన్నారు అని కబ్బ గబ్బ కొడతాడు టీచర్కి కొట్టాలి
అవునండి వర్షం మంచిగ రావాలి ఫుల్ల్ రావాలి అండి ఇట్లా కొంచెం కొంచెం రావద్దు ఎట్ల గావాలంటే మస్తు ఎందుకు
టియ్యిపోరా కదా
ఏ అప్పుడు వరకే మస్త్ రావాలి సాయంత్రం వర నైట్ అంత రావాలి
ఆ కొంచెం వస్తే మళ్ళీ రేప్ మొత్తం
ఊ మళ్ళీ ఉడకపోతది అది మేము అది ఉన్
హేట్ హీట్ హీట్ హీట్ హీట్ హీట్ అయితది మొత్తం
అదే మరి ఎట్లానో అనిపిస్తాంది నాకు ముందే గాలి వేస్తే కొంచెం భయం అవుతుది ఎందుకంటే ఏమైనా చిన్న కొడతది వయమాని
బాగ గాలి వస్తే కూడ ప్రాబ్లమే
అవును అండి బాగ మంది ఆ రేకులు అవి ఉంటాయి కదా మొత్తం వెళ్ళిపోతాయి ఏమేమో అవుతుంది మంచిగా కనిపించదింకా గాలి రావద్దండి వర్షం వస్తే ఏం కాదు
వర్షం కూడ రావాలి కొంచమే రావాలి
ఆ కానీ ఇప్పుడు ఎట్ల ఉంది సీజన్ ఆ
ఇప్పటిదాక రావాలి రాలే వర్షం
ఇప్పుడు సీజన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎండాకాలం అంటూ ఎట్ల ఎండలు కొడుతున్నాయి మొత్తం ఎండనే కొడుతుంది వర్షాకాలం అంటే వర్షాకాలం చలి అంటే అమ్మ చలిలోతే
ఈ ఇయర్ లో చలి బాగాపడుతంది
అవునండి నేను స్కూల్ కెళ్ళే దాన్ని మార్నింగ్ అయితే ఎంత చలి తెలుసా స్వెటర్ కొనుక్కున్నా గాని అది నాక్ నచ్చలె మంచిగ కనిపియా లె బ్లాక్ కలర్ది ఉండే మస్తు ఉండే్ నేను వేసుకుంటే మంచిగ కనిపిస్తుండే వేసుకున్నా చ శారీ మీద వేసుకు కున్నా వేసుకుంటే మంచిగా ఉండే కానీ ఏమో వద్దు అని మళ్ళీ రిటర్న్ చేసేసిన అద్దు అది ఎందుకు వేసుకోవాలి
ఎందుకు వేసుకని పోవాలి
అది ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆ చీర మీద ఇంకా మంచిగా అనిపిస్తాంది అంటే వేసుకుంటే ఎందుకో అంత ఫ్యాషన్ షో కాదు కదా ఆ మనం మన లిమిట్స్ లో ఉండాలి అని వద్దు అని ఇటొచ్చేసామ్ టైమ్